సెండ్ చేస్తా. హలో!
హలో
ఆ బ్రో ఎట్లుండావ్.
ఆ బ్రో బాగున్నా. నువ్వు ఆ వినపడుతుంది బ్రో.
మ్ హూ ఆహా! ఆ పుల్ల గాలి పడుతాంది బ్రో. ఇప్పుడే నాయిస్ లేదు కదా అప్పుడే మాదిరి.
ఆ ఏం లేదు బ్రో ఫుల్ క్లియర్ గా ఉంది.
ఆహా!
ఏం చేస్తున్నావ్ బ్రో
నేనేం చేస్తా బ్రో రూమ్ లో ఉన్నాను.
అవునా ఎంత టైంకి రీచ్ అయింది.
ఆ వచ్చినాను బ్రో పోయి తగ్గి ఒక సెవెన్ సెవెన్ థర్టీ అట్ల. సెవెన్ థర్టీ కాదు లే ఒక సెవెన్. టెన్ సెవెన్ ఫిఫ్టీన్ క అట్లొచ్చినా నీతో రీచ్ అయినా.
అవునా? నేను లాగిన్ అయిన. ఇప్పుడే నా టీమ్ లీడ్ ఆ లీవ్ లో ఉన్నారు ఈరోజు అంతే ఆ అంతే ఫుల్ ఫ్రీ
ఫ్రీ ఓకే అట్ల
ఆ అంటే ఇంకా ఫైల్స్ రాలేదు అందుకే ఇంక ఆరామ్గా కూర్చన అంత నీ వర్క ఎలా ఉంది బ్రో
నాది బానే ఉంది
అవున ఎలా జరుగుతుంది
నాదేం బ్రో అ మాములే ఇవి యాజుజువల్ ఎప్పుడు జరిగినట్లే ఉండే బాధ ఉన్న ఉంటాయి పోయి పోతా ఉంటా అంతే
ఏం చేంజెస్ లేదా
అంతే బ్రో మామూలే ఏదో ఒక రొటీన్ అంత అలవాటు పడిపోయినాం
ఆ అ రే రుద్ర కాల్ చేసినా చేసిండా వాడు మీట్ అయితార నువ్వు
ఆ మీట్ అయితాం బ్రో బ్రో అంటే లేదు తక్కువ బట్ మీట్ అయితం బ్రో
అ ఆహా
తక్కువ అంటే మరీ పోయి మీట్ అయి ఏం లేదు బట్ ఇక్కడే ఉండే ఫస్ట్ స్టార్టింగ్ లో ఇక్కడే ఎలక్ట్రానిక్ సిటీ నేను ఉన్నాపడు
ఆహా అదే చెప్తున్న వాడు అంటే
దాన్ తర్వాత అక్కడ షిఫ్ట్ అయినది అంతే అంటే డైలి పొయ్యి వచ్చేది తలకాయి నొప్పి అది ఒక ఫుడ్ గిడ్టి ఇదంతా ఇబ్బంది అదేగాక మీ క్యాంటీన్లో కానీ అంతేం ఉండల్ దు
హా అదే మీ పీజిలో ఏమో హా బ్రో వర్క్ ఫ్రొం హోం అన్నారు
ఒకేఒకే పీజి లో
మీ పీజీలో ఏమో ఫుడ్
అంతే బ్రో ఇది కాదు యా పీజీ అయినా అంటే కానీ కొన్ని పీజీలు లైక్ ఓకే కొన్ని పీజీలు బెటర్ కొ పీజీలు గుడ్డు అట్లుంటే మా దాంట్లో బిలో యావరేజ్ గాని ఉండదు మా పేజీ అది మేమి ఇచ్చే ప్రైజ్ కి అట్లా ఎతే ఇట్లా జరుగుతాంది అంతే
ఆహా అంతే నాకు తప్పింది ఆ మన పేజీలో నా ఉంటాను కదా అప్పుడు పీజీ లో బాగుంది ఫుడ్
హ
ఆ వీక్లీ టూ టైమ్స్ చికెన్ చికెన్ ఉంది ఆ బా షెఫ్ కూడా బాగా ప్రిపేర్ చేస్తారు వాడు బాగుంది ఫుడ్ అక్కడ అంటే సిక్స్ థౌజండ్ ప్రైజ్ మంత్ కి
ప్రైస్ ఓకే హ మాది ఫోర్ ఫైవ్
అవునా
తక్కువే మది బెస్ట్ అంటే అంతే ఇ ఇడు అంత నువ్ ఎంత లైక్ ఎంత పిండేస్ ఇస్తన్నావ అంటే దానికి తగ్గట్టు రొట్లు వస్తాయి అట్లాంతే
ఆ అది నిజమే
ఆ అంతా కదా ఇప్పుడు అట్లాంటే కానీ మంచిగా ఫుడ్ ఉంటే ఫిఫటీన్ హండ్రెడ్ ఎస్ సయినా గాని పర్లే బ్రో ఎందుకంటే ఇన్ని ఒక ఓ సాటిస్ఫ్యాక్షన్ అన్న వస్తే కనీసం తిన్నామని అట్లా. ఇక ఏముండదు బ్రో ఊర్ కే బేజారసలు
అందుకనా నువ్వు వీక్లీ వన్స్
ఆ అందుకే నే కాదు బ్రో మా పేరెంట్స్ ఎట్లంటే ఖచ్చితంగా ఒకసారి రావాల అంతే ఇంటికి ఇర్రేస్పెక్ట్ ఇక్కడ ఉండాలంటే లేకు అంటే ఏమన్నా ఎక్కడన్నా పోయ్యే రీజనుండల్ల లేకుంటే ఇంటికొచ్చినా కంపల్సరీ రావల్ల. ఇష్టమున్నా ఇష్టం లేకుండా ఖచ్చితంగా ఇంటికొస్తేనే లేకుంటే లేదు.
ఆ అది గున అంతే అది బెస్ట్ బ్రో ఎందుకంటే ఒక మైండ్ రిఫ్రెష్ అవుతుంది.
ఆ రిఫ్రెష్ బట్ జర్నీ ఎట్లంటే ఇప్పుడు మార్నింగ్
హా
ఫైవ్ సిక్స్ థర్టీ కేమో ట్రైన్ ఆడే ఫుల్ అయిపోతుంది అది కాక ఇంగైదు ముక్కాల్కే అ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అట్లంతా వస్తేనే కనీసం సీట్లు దొరుకుతాయి దట్టు కిటికీ ఆ సీట్లు కాకుండా జస్ట్ అక్కడ అక్కడక్కడ గ్యాప్లు ఫిల్లయ్ గ్యాప్లుంటాయి కదా ఆ గ్యాప్ ల్లో దొరుకుతాయి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నువు ను కొంచెం పనుకోవల్ల ఐ మీన్ లైక్ పనుకోవాలంటే కిటికీ సీట్ అయితే కొంచెం ఆనుకొని పనుకోవచ్చు. అంతే కదా అట్ల అట్లనే పొద్దుగాల ఎంత ముందొచ్చినా కానీ కొన్ జనాలు ఉన్నే ఉంటారు ఖచ్చితంగా
అది మామూలు బ్రో ఎందుకంటే బెంగ్ళూరు ట్రై బెంగ్ళూరు ట్రైన్ అంటే టే అదే అదే ప్రాబ్లం అన్న్ ఆ ఎక్కడా చూసిన అదే ప్రాబ్లం. హా హా
ఫుల్ల్ రష్షయిపోయింటుంది. ఎందొర్ వెయిట్ చేసి అరే యాదో దొరికింది అని కూర్చుంటే ఫుల్ నిద్రోచ్చేస్తా ంటుంది. వాడు టైమ్కి రాడు మెయిన్ ఈ రోజయితే తొమ్మిదిన్నరకో ఎం తకోచ్చినాడు వాడు ఎంత ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ కంతా రావాల్సినోడు యాడ చూసిన వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్ అదే చూజ్సాముండు నువ్వేమి ఇప్పుడే చేయద్దుండు. ఏం వెళ్ళిరా నా సంన్డా వెళ్ళిరా
మరి కరెక్ట్గా టైంకి రీచయిందా ఆఫీస్ కి
యా లేటయితది బ్రో ఆఫీస్కి బట్ ఓకే బబ్రో ఎందుక అంటే ఆఫీస్ లో మాముూలు ఒకోసారి మనము లేట్ నైటిగ లేట్ నైటని కాదు బట్ నైట్ అయినా కానీ ఒకోసారి పని చేస్తాంటాము. అది ఇది బ్యాలెన్స్ అంతే బ్రో దానికి వాళ్ళడగ్ కూడ్దు అంటే దానికి మనం అడగ్కూడదు దీనికి వాళ్ళు అడగ్కూడదు అన్నట్లంతే
ఆ అట్
కానీ వాళ్ళు అడిగేట్లా వాళ్ళు ఆ అంతే బ్రో కరెక్టే గదిప్పుడు నాన్ వర్కింగ్ అవర్స్ నువ్వు పని చేేసినప్పుడు దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. దానికి కొంచెం లేటయినా ఎప్పుడో ఒకస లేటయితుంది ఇంగేం చెప్ డైలీ ఏం రాం గద లేటుగా
ఆ అది నిజం బ్రో.
మ్ బట్ బట్ డైలీ ఉంటుందోకోసారి వర్క్. లేట్ గా.
అ
అట్లా దానికి దానికి బ్యాలెన్స్ అంతే వాళ్ళు దాన్ని కడగకూడదు మేము దీనికి అడకూడదుా అని అట్లంతా ఇలాట్లు జరుగుతా అంది అంతే కదా అ
హ
అంతే ఇప్పుడు నీకు ఎక్స్ట్రా వర్క్ అంతా అసైన్ చేసి నీ టీమ్ లీడు ఏదోజన్నా ఒక రోజు నీ వరకు కషాయం చేస్తే నేను చెయను అంటే వర్క్ ఔర్ కాలేదు అంతే అక్కడ అసలు ఏం చేసినాడు నువ్వు చేస్తే చేసేది అట్లు ఉండాలి లేకుంటే అసలు విసం చేయకూడంది కాట్లా ఇదియా అంతే బ్రో కార్పొరేట్ ఎట్లాంటే ఒక మాట మీద ఉండ్ర జస్ట్ అట్లానే ప్లేట్లు తిప్పేస్తారు ఇరికిచ్చేస్తారు ఫుల్ భయం ఆడ చూసినా కటప్ మాత్రం రెడీ ఉంటారు ఏమంటే సిచ్యువేషన్ అంతే నేను చాలా టడ్రైవ్ చేసినాను ఇది అట్లా ఇతలా గానాఅన్నాయి ఇంకా
మనం ఒక్కొక్కసారి చాలా పని చేసి ఆర్ది కన్సిడర్ చేయరువాడు
కరెక్టా ఇప్పుడు ఒక మంచి వైట్ పేపర్ మీద ఒక పెన్ త గీస్ గీసి అద హైలైట్ అసింది పేపర్ కాదు అంతే
ఎక్జాంపుల్ వచ్చ ను్
అంతా అది ఏదా అంతా అ బ్ర ఇక్కడే కాదురు మనిష స్వభామే అంత
నుో గవర్నమెంట్ జాబ్ అది ఇది ట్రై చేయిలా
ట్రై అంటే బట్ నాకు ఆశ ఉంది బట్ ట్రై చేసేంత ఓపెన్ చే అ ఎందుకంటే ఒకసారి ఆ లూపు లో పడితే మళ్ళా ఏమన్నా అసలుయి చల్ద మోన్ నా భాయి మనంత బ
జో ఈ అన్ని గవర్నమెంట్ జాబ్లు అన్ని రిజర్వేష అది కరప్షన్స్
సంపా మస్త క బ ఎట్ గంట్ల గంటలు కాస్టపడి చెయచ్చు బ కొన్ని ఎట్లా అంటే కరెక్ట్ కట్ ఆఫ్ ఇప్పుడు నీ థర్టీన్ థర్టీ ఫైవ్ వస్త మన కట్ ఆఫ్ థర్టీ సిక్స్ పెట్టేది అట్లా మాత్రము ఈ రిజర్వేషన్ డేషన్ లోయిచ్చితంగా లేదు నీ థర్టీ అయి కాకుండా ఐదు మార్కులు వచ్చినాయంటే అది ను్ సరిగ్ చదువలేదు అన్నమా
ఆ ఆ
ఒక మార్తో రెండు మార్కులు కట్ ఆఫ్ లో పోయిందంటే అంత ఇంత నీ ట్రై నువ్వు చేసినావు అయినా రాలేదంటే అప్పుడు రిజర్వేషలు దాని నుంచి పయిైనట్ లెక్క కానీ ఇష్టమ ఎంత లేదు్ర మామూలుం ఏం చేసినా అంతే ఇంకా ఎంతంత మాకు ఇ లే పోవాల యా టెలిగ్రామ్ బ్యాం అయనారాంట
ఏంరా
టెలిగ్రాఫ బ్యాన్ చేసినారంట
ఆ నీట్ ఎక్జామ్ కదా
దానికిింకా వర్క్ అయితందా బానే వర్క్ అయిత అర్లేదా
అంతే కొంచె సమయం అంతే ఆ ఇంకా టూ డేస్ ఏమో
హ
మళ్ళీ
ఓకే అంటే నీ దాంట్లో ఉండే నేను చెక్ చేస్తాను నార్మల్ కూడా అందులో ఎట్లు అట్లా చెప్తతున్నా
ఏం బ్రో
నీ దాంట్లో ఉందా టెలిగ్రామ్ అంటే
ఆ ఉంది నా దగ్గర ఉంది అదే నీట్ ఎక్జామ్స్ ఏ స్కామ్ అయింది ఇ ద అందుకే బ్యాన్ చేశారు అది
ఆ
కొంచెం సమయం ఈ వీక్ ఏమో నెక్స్ట్ వీక్ నుంచి వర్క్ అవుతుంది ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ బ్రో అది
అదే అర్థమైంది బట్ ఏమన్నా విపిఐ న్యూస్ చేస్తున్నారు ఆ అట్లా ఇట్లా ఏమని చెప్తున్నార మ
ఏ అలాంటి ఏం లేదు ఓకే బ్రో ఓకే బ్రో మళ్ళీ కలుద్దాము కె బాయ్ బ్రో బాయ్ బాయ్
తీగలు ఎక్కువనావా